నమస్కారం ఇప్పుడే ఆఫీస్ పని ముగించి కూర్చున్నాను చాలా అలసిపోయాను
కాలంలో అందరు పనోత్తిడితోనే ఉంటున్నారు కదా
నిజమేనండి పొద్దున్నే లేచినం ఇప్పనుండి రాత్రి వరకు అంతా పరుగులే
అవున్, అప్పట్లో మనకి సమయం చాలా ఉన్నట్టు అనిపిచేది.
ఇప్పుడు గన్ ఇప్పుడు గంటలు నిమిషాల్లో గడ్ చిపోతున్నా ఇగ అసలు ఏం చేస్ తున్నామో తెలియడం లేదు
మరి ఆన్లైన్ ఫుడ్ అలవాటు గురించి ఏమంటారు మీర్?
అబ్బో వండుట కంటే ఆర్డర్ ఇవ్వడమే సులభం అయిపోయింది అందరికిీ.
కానీ ఆ ఇంట్లో వ వండిన వంట రుచి ఆరోగ్యం ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి
హ్ నిజమే అందుకే ఇప్పుడు అందరికి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
మరి ఇ నైట్లేట్ సంసృ సంగత్
అవును రాత్రంత మెల్కొని ఉండటం దెం ఆల్
దాని వల్ల ప్రకృత్ కు దూరం అయిపోతున్నాం కదా. ఆ సూర్యోదయం చూడ్డం కూడా మ మచిపోయాం అందరం ఇప్పుడంతా ఎన్ త్రాల మాయం వ్యాయామం చేయడానికి కూడా జిం కెళ్ళల్సొసుంది.
అవును ఒకప్పుడు మన పనులు మనకి వ్యాయామం, ఇప్పుడు అన్ని స్విచ్ నొక్కితే అయిపోతున్నాయి. తన్నవా
ఉ మరి సోషల్ మీడియ ప్రభావం మరి ఎక్కువైంది కదా
అరే అలాగ ఇ ఎ మామ అ
హలో మాది సోష
అమ్మో అందరూ అందులోనే బతుకుతున్నారు పక్కన మనిషిని పట్టించుకో
ఒక ఫోటో దిగి లైక్ లా కోసం ఎదురు చూడమే జీవితం అయిపోయింది
నిజమే మనం సంతోషం ఇతరులు కామెంట్
దీని వల్ల మానసిక ప్రగతి పోతుంది కదా మరి మన ప పథకాల పాత్మేయతలు ఇప్పుడు ఉన్నాయంటారా అప్పట్లో ఒకరి ఇంటికి వెళ్ళడం అంటే ఎంత సరదాగా ఉండేదో అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది అనిపిస్తుంది కదా అవును బిల్లులు కట్టడం బ్యాంకింగ్ అన్ని ఇంటి నుండి అయి పోతున్నాయి
ఆ ఆ సమయాన్ని మనం మంచి పనుల కోసం వాడుకోవాలి అవును ఇప్పుడు అంతా వీడియోలే చదివే ఓపిక ఎవరికి లే
పుస్తకాన్ని చదివితే వచ్చే ఆఊహ శక్తి ఇప్పుడు రావడండి
నిజమేనండి మళ్ళీ మన పాత పద్ధతుల్లో కొన్నింటిని అలవాటు చేసుకోవాలి
క్కన బెట్టి మనుషులతో కూడా మాట్లాడాలి
అప్పట్లో మనకి చదువుతో పాటు ఆటలు కూడా ఉండేవి కదా
అవును స్కూల్ అవగానే అందరు మై దానం లోకి పరుగులు తీసే వాళ్ళం
ఇప్పుడు పిల్లలకి గ్రౌండ్ అంటే ఏంటో కూడా తెలియడం లేదు
మరి ఆ భారీ బ్యాగుల సంగతి ఏంటి
అబ్బో
చిన్న వయసులోనే వెన్ను నొప్పి సమస్యలు వచ్చే వచ్చేస్తున్నాయి వాళ్ళకి మరి ట్యూషన్లు కోచింగ్ క్లాస్ ఎందుక ఆ ఇవన్నీ దీని వల్ల పిల్లలకి అసలు ఖాళీ సమయం ఉండ టం లేదు కదా
అవును వాళ్ళకి వాళ్ళ గురించి ఆలోచించుకునే సమయం కూడా లేదు అసలు
అప్పట్లో మనం పుస్తకాలు చదివే వాళ్ళం బొమ్మలు గీసి సెవాళ్ళం. సృజనాత్మకత చచ్ పోతుందనిపిస్తుందిగ
ఖచ్చితంగా అందరు ఒకే రకమైన మూస పద్ధత్లో చదువు తున్నారు ఔను మా వాడు ఇంజనీరవ్వాలి డాక్టరవ్వాలి అని బలవంతం జేస్తున్నారు.
పిల్లల్ల్కేదిష్టమ్ అడిగే నాదుడే లేడి
నిజం చెప్పారు దాని వల్ల వాళ్ళలొ
చిన్న చిన్న విషయాల్కె పిల్లల్ గుడా ఆందోళబడ్ తున్నారు. అదే అసలైన సమస్య మార్కులు వొస్తున్నాయ్ గాని మనుషుల్ను గౌరవించడం రావడం లేదు.
పెద్దలకి దండం పెట్టాండం సాటి మనిషిని సాయం చేయడం మర్చిపోతున్నారు.
కేవలం కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు. అందరు.
నిజమే గాని జీవితమంటె కేవలం ఉద్యోగం మాత్రమే గాదు. గద
చాలా బాగ్ జెప్పారు మన చదువ్కి మనకు ఒక ధైర్యాన్నివ్వాలి. మనం మన పిల్లలకి పాత పద్దతులు కొన్ని నేర్పించాలి అప్పుడప్పుడు కథల్ చెప్పాలి వాళ్ళ తొ కల్సి ఆడుకోవాలి.
నిజమేనాంటి పుస్తకాలు ప్రపంచం నుండి బయటకు తీస్
ఆ చాలా మంచి విషయం చర్చించాం మీతో మాట్లాడ్తుంటె సమయం తెలియడం లేదు ఇంక మరి ఏం జేస్తున్నార్ జెప్ప ఇప్పుడే ఆఫీస్ ముగించుకొని కూచ్చోనల్సిపోయార.
నాగ్గూడా అలాగే ఉంది మళ్ళీ రేపు మ మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అలాగేనండి మంచి సమయం గడిచి ఔను అప్పట్లొ మనకి సమయం చాలా ఉన్నట్ల్ అనిపించేది..
ఏం చేస్తున్నారు ఇంక మరి కాలీగ అవున ఈ కాలంలో అందరు పని ఒత్తిడితోనే ఉంటున్నారు కదా అవును అప్పట్లో మనకు కు సమయం చాలా ఉన్నట్లు అనిపించేది
ఇప్పుడు గంటల్లో నిమిషాల్లో గడిచిపోతున్నాయి అసలు ఏం చేస్తున్నావో తెలియడం లేదు
మరి ఈ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు కదా దాని గురించి ఏమ్ అనిపిస్తుంది మీకు కానీ ఆ ఇంట్లో వంట టారు ఛీ ఆరోగ్యం ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి మరి నైట్ లైఫ్ సంస్కృతి సంగతెంటి దానివల్ల ప్రకృతికి దూరం అయిపోతున్నయి ఆ సూర్యోదయం చూడడం కూడ మర్చి పోయ ఇప్పుడ అంతా యంత్రాల మయం వ్యాయామం చేయడానికి కూడ జిమ్ కి వెళ్లాాల్సి వస్తుంది
అవును ఒకప్పుడు మన పనులు మనాకి వ్యాయామం ఇప్పుడు మరి
మరి సోషల్ మీడియ ప్రభావం మరీ ఎక్కువైంది కదా
అమ్మో అందరు అందులోనే బతుకుతున్నారు పక్క మనిషిని పట్టించుకోవడం లేదు
అర్థం అయిపోయింది అందరికి దీనివల్ల మనిషికి ప్రశాంతత కందిపోతుంది కదా మరీ మన పాతకాల ఆత్మీయతలు ఇప్పుడు ఉన్నాయి అంటారా
లేవనే చెప్పాలి ఈ చుట్ట
అప్పట్లో ఒకరి ఇంటికి వెళ్ళడం అంటే ఎంత సరదగా ఉండేదొ అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది అనిపిస్తుంది
కొన్ని చోట్ల కొన్ని పనులు సులభం ఐ
అవును బిల్లులు కట్టడం బ్యాంక్ ంగ్ అన్ని ఇంటి నుండె అయిపోతున్నాయి మరి పుస్తకాల్ చదవడం తగ్గిపోయింది అసలు నువ్వు ఎప్పుడైన్న పుస్తకం చదివేదానా మరి మీ బాబేం చేస్తున్నాడు మీకు మొన్ననే కొడుకు పుట్టిండు నిన్న మీ బాబు మంచిగా ఉన్నాడ
చాలా బాగున్నాడు
ఏ తీసుక
బా సిక్స్ మంత్స్ రన్నింగ్దు నడవట్లేదు అంబడుతున్నాడు అంతే ఏ చాలాక్టివ్ ఉన్నా
మరి ఇప్పటికి రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొన కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ వారిని
మా చిన్నన్న వాడు చాలా యాక్టివ్ ఉన్నాడు వాడికి నేను ఇంకా మంచి మంచి
అవునా నకైతే అసల అట్లా అనిపి అట్ల టీవీ ముంగట కూర్చోబెట్టి సీరియల్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది
అస్సలు కాదండి మా ఇంట్లో చాలా మంది ఉంటారు ప్రతి ఒక్కరు వాడితో మాట్లాడుతూనే ఉంటారు వాడి ఆట బొమ్మలతో ఆడుతా ఉంటాడు టీవియా ఫోనా అసలు చూడడు
ఎందు కదు మ ఏ అంటే కొత్త కంటే అన్నిటి వైపు చూడాలి కదా ఎవరైనా ఒక ప్లేట్ వైపే చూస్తారా చెప్పండి అవునా నేను విన్నాను మీ అబ్బాయి ఏడిస్తే కళ్ళల్లో నుండి ఒక చుక్క నీళ్ళు కూడా రావండి అంటే అవన్నీ దొంగ ఏడుపులు అంటారా
చిన్న ధన్లో నుంచి నీరు రావనుకుంటా కానీ వాళ్ళ ఎమోషన్ రియల్ నీకు ఒక బేబీ పుట్టిన తర్వాత తెలుస్తుందండి ఇప్పుడ ఏం తెలుస్తుంది నిజంగానే ఏడుస్తాడు నల్లగా ఉంటే ఏంది తెల్లగా ఉంటీ ఏంది మంచి చి మనసు అయితే అయిపోయిది తెలవక
అవునా అయితే మీ కొడుకు నల్లగానే ఉన్నాడు మరి ఇప్పుడు
నల్లగా ఉంటే ఏం కాదు నల్లగా ఏం లేడు
మరి కొంచెం బొగ్గు పోస్తే అయిపోతాయి నల అయితాడు
ఆ మాకేం నల్ల కావాలని లేదు కదా వాడు అట్లైనా మేము యాక్‌ప్ట చేస్తాం వాడు తెల్లగానే ఉన్నాడు
అంటే వాళ్ళ పిన్ని వాళ్ళు వాని ఇప్పుడే గోడ మీదకెళ్ళి దుకిపిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది
లేదు అట్లాంటివి అలాంటి ప్రయోగాలు చిన్నపిల్లలతో మేము చెయ్యాం కదా
అవునా నాకైతే గోడ మీద నుండి జంప్ చేసాడు ఏమో అని అనిపిస్తుంది సరే అండి మరి ఇగా ఉంటాను బాయ్
బాయ్ గుడ్ నైట్